హలో
హలో హలో
నమస్తే ఎలా ఉన్నావ్.
అ
చాలా రోజు రోజుల తర్వాత
నమస్తే నేను బాగానే ఉన్నా
ఉన్నా
హలో ఆ
ఈ మధ్య చాలా బిజీగా ఉన్నాను హలో ఫను మ్యాడం
హలో
హలో
ఆ
ఎలా ఉన్నావు బ
ఆ నేను బాగానే ఉన్నా నువ్వ ఎలా ఉన్నావు
బనే ఉన్నాయి ఈ మంట చాలా బిజీగా ఉన్నాను హలో
సరే నీ రోజు వారి కార్యక్రమం ఎలా ఉంటుంది హలో
ఉ ఊ ఉదయం మరు గంటలకి లేస్తాను లేచిన వెంటనే మా మొఖం కడిగి కొంచెం వ్యాయామం ఓకే
చాలా మంచి అలవాటు నువ్వు ఎంతసేపు వ్యాయామం చేస్తావు
సుమారు ముప్పై నిమిషాలు చేశాను తర్వాత కొంచెం నడక లే
ఆ తర్వాత ఏమి చేస్తావు
ఇంటికి వచ్చి స్నానం చేసి అల్పహారం చేశాారు
ఇంకా అల్పాహారంగా ఏం తినడం అల ఇష్టం
నాకు ఇడ్లీ దోశ ఉప్మా చాలా ఇష్టం కొన్ని రోజులు పూరి కూడా తింటావు
నాకు కూడా దోస చాలా ఇష్టం అ ఆ తర్వాతయి చేసావ్
తర్వాత నేను ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధమ
నాకు కూడా దోశ చాలా ఇష్టం అల్పాహారం తర్వాత ఏమి చేసావు హలో
తర్వాత నేను ఆఫీసుకి వెళ్ళడానికి సిద్ధమవుతాను
నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తావు
సాధారణంగా ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసులో ఉంటాను
ఆఫీసు లో ని పని ఏమిటి
నేను కంప్యూటర్తో సంబంధించిన పని చేస్తాను ఎక్కువ సమయం ప్రాజెక్టుల మీద పనిచేస్తాను. అవును నాకు నా పని చాలా ఇష్టం పని విషయాలు చాలా ఇష్టం
మధ్యాహ్నం ఎప్పుడు భోజనం చేస్తావు
ఉదాహరణ నిన్న మధ్యాహ్నం ఒక క్లాస్ సాధారణంగా మధ్యాహ్నం ఒక గంటలకు
భోజనంలో ఏమి తింటావు
అన్నం పప్పు కూర కొన్నిసార్లు పెరుగు తింటాను.
చాలా బాగుంది. భోజనం తర్వాత ఏమి చేస్తావు.
కొంచం విశ్రాంతి తీసుకొని మళ్ళీ పని మొదలు పెడతాం
సాయంత్రం రు విపలు చేస్తావా హలో
అవును సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తాను అవును సాయంత్రం హలో
ఆ తర్వాత ఏమి చేస్తావు
ఇంటికి వచ్చి కొంచం కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత
ఆ తర్వాత ఏమి చేస్తావు
ఇంటికి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత స్నేహితులతో బయటకి వెళ్తాను క్రికెట్ ఆడు
అది మల్లి చి అలవాటు వ్యాయామం కూడా అవుతుంది
అవును నిజమే ఆరోగ్యానికి చాలా మంచిది.
రాత్రి భోజనం ఎప్పుడు చేస్తావు
సాధారణంగా రాత్రి ఎనిమిది లేదా ఎనిమిది ముప్పై
భోజనం తర్వాత ఏమి చేస్తాం
అంచా నేను టీవీ చూస్తాను లేదా లేదా మొబైల్లో వార్తలు చూస్తాను.
నువు పుస్తకాలు చదువుతావా హలో
హుమ్ అవును కొన్ని రోజులు పుస్తకాలు కూడా చదువాను
ఉ
తకులు కూడా చదువుతను హలో
ఏ రకమైన పుస్తకాలు చదవడంము ఇష్టం
పేరు ప్రేరణాత్మక పుస్తకాలు మరియు కథలు చదవడం ఇష్టం
చాలా మంచిది నువ్వు ఎప్పుడు నిదురపోతావు
సాధారణంగా రాత్రి పదన్నార
మంచి మంచి రోజువారి కార్యక్రమం ఉంది మీ
ధన్యవాదాలు ని రోజువారి కార్యక్రమాలు
నా రోజు నా రోజు కూడా ఇలానే ఉంటుంది కానీ నేను ఉదయం యోగా కూడా చేస్తను
అది చాలా మంచి అలవాటు యోగ ఆరోగ్యానికి చాలా మంచిది
అవును నిజమే ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చాలా అవసరం
ఖచ్చితంగా మనం రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి
సరే నీతో మాట్లడటం చాలా బాగుంది
నాక్కూడా చాలా
ఇంకా ఏమిటి బ అందరు బాగున్నారా
ఆఫీస్ లో కొత్త ప్రాజెక్ట్ మొ ంది అందుకే ఎప్పుడు పని ఉంది హ బానే ఉన్నారు అందరు ఆఫీస్ బానే న్నారు
నేను కూడా బానే మేము కూడా బాగానే ఉన్నా ఎందుకు బిజీ గా ఉన్నావు పని ఎక్కువగా ఉన్ దా
ఆ అవును ఆఫీస్ లో గా అవును ఆఫీసు లో త్త ప్రాజెక్ట్ మొదలైంది అందుకే ఎక్కువ పని ఉంది
అలా అయితే చాలా కష్టపడాలి కదా
అవును నిజమే కానీ కొత్త విషయాలు నేర్చుకోడానికి ఇది మంచి అవకాశం
ఇది నిజం కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ముఖ్యం హలో
పని ఎలా ఉంది
నా పని కూడా బాగానే ఉంది కానీ కొన్నిసార్లు చా చాలా ఒత్తిడి ఉంటుంది
ఒత్తిడి ఉంటే ఎలా తగ్గించుకుంటావు
సాయంత్రం కొంచెం నడకకు వెళ్తాను లేదా సంగీతం వింటాను
అది మంచి పద్ధతి సంగీతం వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
అవును నీకు ఏ రకమైన సంగీతం ఇష్టం
నాకు మెలోడి పాటలు చాలా ఇష్టం నాకు మెలోడీ పాటలు చాలా ఇష్ టమ్ సరే రోజువారి కార్యక్రమం ఎలా ఉంటుంది నీ రోజువారిీ కార్యక్రమం ఎలాఉంది
నేను ఉదయం ఆరు గంటలకు లేస్తాను తర్వాత కొంచెం వ్యాయామం చేస్తాను
ఎంత సేపు వ్యాయాయం చేస్తాఓ
సుమమారు ఇరవై లేదా ముప్పై నిమిషాలు చేస్తాను
చాలా బాగుంది ఆరోగ్యానికి చాలా మంచిది
అవును ఆ తర్వాత స్నానం చేసి అల్పాహారం చేస్తాను
నీకు అల్పాహారాన్ని ఏం తినడం ఇష్టం
నాకు ఇడ్లీ దోశ చాలా ఇష్టం
నాకు కూడా దోశ చాలా ఇష్టం
తర్వాత నేను ఆఫీసుకిి వెళ్తాను నేను కంప్యూటర్తో సంబంధించిన పని చేస్తాను
ఆఫీస్ లో ఏ పని పని చేయడం కష్ట
నేను కంప్యూటర్ తో సంబంధించిన పని చేస్ తను
ఇస్తరా
కొన్ని సార్లు కష్టంగా ఉంటుంది కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది కానీ అలవాటు పడిపోయాను
మధ్యాహ్నం ఎప్పుడు భోజనం చేస్తావు
సాధారణంగా మధ్యాహ్నం ఒగ గంటకు భోజనం చేస్తాను
భోజనం లేం తింటావు
అన్నం పప్ ప్పు కూర పెరుగు తింటాము అన్నం పప్పు కూర పెరుగు తింటాను
చాలా మంచి భోజనం
అవును ఇంట్లో చేసిన భోజన ఆరోగ్యానికి మంచిది
అవును ఇంటిలో చేసి సరే బాయ్ నీతో మా టమ్ చాలా ఆనందంగా ఉంది